హలో హలో చెప్పండి గుడ్ ఈవెనింగ్ అండి చెప్పండి
ఓకే కే బాగున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ తి డిన్నర్ అయింద అండి
ఇంకా కాలేదండి మీద అయిపోయిందా
మాది కూడా కాలేదండి ఇంకా తినాలి ఇప్పుడే చపాతి చెయాలి తినాలి.
అవునా ఇవాళ పప్పు ఒండాలండి
పప్పు ఏ పప్పు బప్పు చారా లేకపోతే టమాటా పప్ప
పెసరపప్పు
ఎలా చేస్తారండి పెసరిపప్పు ఒకసారి చెప్పండి
పెసర్ పప్ప అండి ఫస్ట్ పు ప పోని ఏమంటారు. కడుక్కోవాలి గ నాద పట్ ట్టాలి తర్వాత ఆయిల్ వేయాలి
ఎంతసేపు నానబెట్టాలి పప్పుని ఎందుకాడోర్ పెట్ట
అవునా పప్పు తొందరగా ఉడుకుతాదండీ బాగుంటది టెస్ట్
ఓహో అంటే స్టవ్ మీద పెట్టే కంటే ముందు హాఫ్ అన్ అవర్ నాన పెట్టుకోవాలా
అవునండి
ఆ తర్వాత ఏం చేయాలి.
తర్వాత ఆయిల్ ఎసుకోవాలి
ఆయిల్ స్టవ్ ముతి తీయద్దా అండి
స్టవ్ ముట్టి యండి స్టవ్ ముట్టికుండా ఎలా ప్రిపేర్ చేస్తారు అండి అది కామన్ సెన్స్ కదా అవునా అండి స్టవ్ ముట్టి అండి లైటర్ ఉంటే లైటర్ మ్యాచెస్ ఉంటే మ్యాచెస్ తో స్టవ్ ముట్టియండి
ఆ
ముట్టిచ్చాక సిమ్ లో పెట్టుకోండి ఫస్ట్ స్టవ్ ని దాని మీద గిన్నె పెట్టండి ఆ గిన్నె వేడయ్యాక ఆయిల్ ఏయండి ఆయిల్ అయిపోయాక ఒక ఆనియన్ కట్ చేసి దాంట్లో ఆనియన్ వేయండి
ఓహో
ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసుకోండి ఆనియన్ లో
ఆహా
తర్వాత మళ్ళీ కారం, పసుపు
ఓకే అల్ల వెల్లులి పేస్టు
పేరేస్త అవసరం లేదండి పప్పులా
అవునా
కారం, ఉప్పు, పసుపు వేసుకోండి వేసుకున్నాక అది కొంచెం మరిగాక ఈ పప్పుని వేసుకోండి
ఉ
కున్నాక ఉడక పెట్టండి అది ఉడికాక ఫస్ట్ ఉడక పెట్టండి కొంచెం దగ్గరకి అయ్యే వరకు ఆల్రెడి వాటర్ ఉంటాయిగా అందులో అది సోకాయ ఉంది కదా ఉ ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ వేసుకోండి
ఉ
వాటర్ వేసుకున్నాక అది కొంచెం దగ్గరకి అయ్యాక తాలింపేసుకోండి జీలకర్ర, ఆవాలుతో అయిపోయింది పప్పు
ఓకే ఓకే మీకు అన్ని డిషెస్ ప్రిపేర్ చేస్తారా అండి మీరు బాగా చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి ఉ
ఆ పక్కొల్లది మంది చికెన్ మంది అండి
చికెన్ మండి ఆ
ఉ
చ్చా అండి చేయడం
వచ్చండి చికెన్ మంది
ఆ దాంట్లో ఫ్రై నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అండి నిన్న మా నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి బర్త్డే పార్టీలో తను బిర్యానీ చేస్ వేసిన అయిపోయినామ అండి మేమైతే అసలు ప్ప టేస్టీగా ఉండిందండి నిజంగా ఫుడ్ నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి బిర్యానీ అక్కడ అసలు ఇంకొంచెం తిన్నాం అనుకుంటే పొట్టా ఏమంటారు సపోర్ట్ చేయలేదు నాకు లేకపోతే ఇంకొంచెం తినేదాన్ని చాలా టేస్ట్ గా చేసింది హోటల్స్ లో కూడా ఉండవలా అలా ఉంది లైఫ్ లో బర్డే పార్టీ చెప్తా చెప్తా అండి బర్త్డే పార్టీ ఉంటే వెళ్దాము మస్త్ ప్రిపేర్ చేసింది సేమియా పెట్టింది అది కూడా మంచిగా తిన్నాము తర్వాతికి ఇంటికి వచ్చేసామండి నాకు కూడా బిర్యానీ అంటేనే ఇష్టం అండి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా
మ్మ్ హ్ కానీ నాకు మటన్ బిర్యానీ ఇష్టం ఉండదండి
ఎందుకండి బాగుంటది కదా
ఏమో అండి దాంట్లో గోట్ స్మెల్ వస్తుంటది నాకు కొంచెం
ఊ హ అంటే గార్లిక్ పేస్ట్ మంచిగా పెట్టుకుంటే రాదు
అది పెట్టుకున్న వస్తదండి ఎంతేసిన వస్తది అది
మటన్ బిర్యానీనే మంచిది కదండి కాస్ట్ క్కువ ఆ కొంచెం హెల్త్ కి మంచిది మటన్ తింటే అని అంటరు కదండి
మటన్ తింట యూరికాసిడ్ వస్తదండి మటన్ తిన్నద్దు తక్కువనే తినాలి మటన్ని
అవునా
మా హస్బెండ్ కి తిని తినే యూరికాసిడ్ వచ్చిందండి
ఓకే ఓకే ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు
తున్నాండి
ఉ
ఊ రేపు స్కూల్స్ బంద్ అంటా కదండి నిజమేనా
ఏమో అండి డి మెసేజ్ అయితే చూసా నేను గూడా కాకపో తే క్లారిటీ అయితే లేదండి బందో లేదో పిల్లల్ని అయితే రెడీ అయితే చేస్తా మెస్సేజ్ వస్తే ఆ పేస్తా లేకపోతే పంపిస్తా స్కూల్ కి
అవునా అండి మీరు జాబ్ చేస్తరా అండి
లేదండి నేను హౌస్ వైఫ్
నేను హౌస్ వైఫే అండి
ఓకే ఇది గవర్నమెంట్ స్కూల్స్ కి ఏమైనా హాలిడే ఇ
ఆ వాళ్ళకి హాలిడే అంటా అండి కన్ఫర్మ్ అయిపోయింది అవునండి
ఓకే ఓకే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇేస్తే బాగుండు మంచిగా ఇస్తే టుమారో డే ఆఫ్టర్ టుమారో టూ డేస్
హాలిడేస్ ఊ మీ పిల్లలు ఏ స్కూల్ అండి
మా పిల్లల అండి ప్రైవేట్ స్కూలే అండి గవర్నమెంట్ స్కూల్ కాదు
ఊ
చూళ్ళే మా పిల్లలు ఇంకా మీరెక్కడికయినా ఎక్కడికైనా టూర్స్ కి ఇంకా మీరు ఎక్కడికైనా టూర్స్ కి వెళ్ళారా అండి
ఇప్పటి దాకా ఇక్కడికి వెళ్ళలేదండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నెల్లూరు వెళ్ళాను అంతే అదే లాస్ట్ టూర్ అయి
నెల్లూరు అంటే దర్గా
దర్గా అండి బిఫోర్ మ్యారేజ్ ఆ బిఫోర్ మ్యారేజ్ అది గూడా
ఓ మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయినంక మీకు ఏ మెమోరీ లేదా అండి అయ్యో
నా హస్బెండ్ కొంచెం సైకోవోడు ఎక్కడికి తీసుకెళ్లడు ఊ ఏమైనా అంటే ఇది వండు అది వండు అని చంపుకుతింట్ అంటడు
తనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంటే ఉంటాడు కదండి
ఏం ఎమర్జెన్సీ ఉంటదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు ఊకే వాళ్ళనే చేసుకోవాల్నా అండి మేమేటు వెళ్ళాలి
వాళ్ళకు కూడా కొంచెం మనకు ఏం ప్రాబ్లం లేదు కదా ఊరిక ఒక్కటి తీసుకెళ్ళకపోతే సైకో అని మీరు ఎలా అంటారండి
నేను అంటా అండి ఎందుకంటే లేవన్ ఇయర్స్ నుండి భరిస్తాను కదా అందుకే అంటాను
సస్ మీరు లెవెన్ ఇయర్స్ నుంచి భరిస్తున్నారంటే తను ఎంత అంటే తన దగ్గర మంచితనం ఉండబట్టే కదా మీరు లెవెన్ ఇయర్స్ నుం చి ఆ మనిషిని ఆ ఆ భరిస్తున్నారు
మంచితనం కాదండి ఫుడి ఫుడి ఇది ఒ డు అది ఉండ తినడు అనుకుంటాడు నాతో అంతే
ఆ తినడానికి మీ దగ్గర ఎందుకుండి బయట కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా
అక్కడ ఫ్రీగా వండరు కదా అండి
మీరేమన్నా ఫ్రీగా వండుతున్నారా అంటే కొట్టి కొనుక్కోని కొనుక్కోని తీసుకురావాలి కదాండి అది కూడా మీరే తెప్పించి మీరే కొని మీరే కొని మీరే వండి పెడితే ఆ ఈయన తిన్నాంకే ఉన్నాడు లే అంటే అనుకోవచ్చు మనము ఒక మనిషి గురించి మీరు ఇట్లా చెయకూడదు కదండి తను కూడా హట్ అయితాడు కదా తనకి సిస్టర్స్ ఎవరైనా ఉంటారు మళ్ళ లే వాళ్ళే పె మీరు కూడా బాగా హట్ అవుతారు కదండి అంటే తనని అన్నలాగా భావించే వాళ్ళు ఉంటారు కదండి ఆ కొలీగ్స్ వాళ్ళ నైబార్స్ వాళ్ళ నైబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి
ఉహుమ్ ఎవరైనా క
ఇంకా మీకు మీకు ఆ ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం ఎక్కువ
నాకా అండి ఇగ కానీ ఫెస్టివల్స్ ఈక్వల్ అండి స్పెషలీ ఏ ఫెస్టివల్ లేదు
ఓకే ఇది మనము సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారా తెలుసా అండి మీకు
ఆ కైట్స్ కోసం చేసుకుంటారండి ఏగరేయడానికి
మేడం ఆ ఆ ఫెస్టివల్ అసలు ఎందుకు చేసుకుంట టారు
ఏమో అండి నాకు తెలియదు అంత స్పెషలీగా నాకు ఫెస్టివల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అండి
ఓకే పెరు మీకు ఒక్రీదు రం జాను వీటి గురించి ఏమన్నా తెలుసా అండి అసలు ఎందుకు చేసు కుంటారు అసలు రంజాన్ రంజాన్ ఫెస్టివల్ లో మీరు మనం ఏమేం చేస్తాం అసలు ఆ ఫెస్టివల్ కి మనము అదే అలా పోస్టింగ్ అంటే డే డే డే మొత్తం ఏం తినొద్దు అసలు
అవునండి మార్నింగ్ ఆ ఫైవ్ కొట టు ఫైవ్ నుండి ప్రేయర్ ఉంటది ఆ ప్రేయర్ తర్వాత అప్పటి నుండి మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ దాకా ఏం తినొద్దు అండి ఫాస్టింగ్ టైమ్ అయ్యే అంత వరకు
ఓకే ఓకే ఎలా ఉంటారో అండి వాటర్ తాగకుండా కుండా ఏం చేయకుండా నిదన్ ఉ నిజంగా దేవుడు ఆటోమేటిక్ గా ఓపిక అనేది ఇచ్చిస్తారు కదా
అవునండి
సగ్రేట్ అనడానికి ఇదే నిదర్శనం సు చెప్పండి ఇంకా నాకు అన్న ఇష్టం అండి నాకు ఆ ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ ఇష్టం అంటే దసరా ఫెస్టివల్ బాగా ఇష్టమండి ఎందుకంటే లేదండి మేము ముగ్గులు ఏయ్యాము కాకపో పోతే దసరా ఫెస్టివల్ మా ఊర్లో చాలా బాగా జరుగుతాయి పెద్ద ఒక పెద్ద జాతర అసలు అది ఎక్కడెక్కడ వ స్టేట్స్ ఎక్కడెక్కడో విలేజెస్ వాళ్ళు దూరం దూరం వాళ్ళందరూ మా ఊరికి క వచ్చి చూస్తారు ఆ అదొక వస్తుండ అది హిందూ మీరు ముస్లిమ్స్ అందరూ ఎంత మంది అంటే ఎంత మంది వెళ్ళేసి అక్కడ చూస్తారు ఆ ఫెస్టివల్ ని పిల్లల కోసం బొమ్మలు బెలూన్స్ అన్ని పెడతారు
ఉహుమ్
అట్లా సరే మేడం థ్యాంక్ యూ అండి
ఓ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్